హలో
ఆ ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి ఇంక ఈ టైం కి పనంతా అయిపోతుంది ఖాళీనే మేము ఏమిటంటే హౌస్ వైఫ్ కదండి ఇక ఖాళీగానే ఉంటది ఈ టైం వరకు
హమ్ హు ఏం చేస్తారండి మీరు
నేను హౌస్ వైఫ్నేనండి కాకపోతే చిన్న చిన్న ఏమన్నా వస్తాఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటియి ఏవన్నా చేస్తూ ఉంటాను
హమ్ లైక్ గిగ్ వర్క్ లు ఆ నేను కూడా అంతేనండి యాస్ ఏ వాలంటీర్ మాోటోగా చేస్తూ ఉంటాను డిజేబులిటీ వాళ్ళకి ఆ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్
గుడ్ జాబ్ అండి చాలా మంచిది చేస్తున్నారు అంటే మీరు ఓన్లీ డిజబిలిటీ వాళ్ళకే చేస్తు స్తారా నార్మల్ క్యాండిడేట్స్ కూడానా
ండి నార్మల్ వాళ్ళకు కూడా చేస్తున్నాము లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఓన్లీ వేర ఎస్ పోస్టింగ్లు అట్లానే డిఫరెంట్ రోల్స్ వాయిస్ నాన్ వాయిస్ ప్రోసెస్ అవి నేను అట్లాగా జస్ట్ యాస్ ఎ సోషల్ యాక్టివిటీ లాగా ఈ మధ్యనే స్టార్ట్ చేశానండి ఈ నార్మల్ పీపుల్ కూడా
ఓకేనండి ఓకే సరే ఏదో ఒకటిలేండి ఇక మనకి ఏంటంటే ఒక గుర్తింపు రావాలి అన్న ఉద్దేశం తోటి స్టార్ట్ చేసుకుంటాం మనం మనం కూడా ఏదోఒకటి చేస్తన్నాం గా
ఆ కొన్ని ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేసేవి ఉంటాయి కదండి ఎన్జీవోస్ అయితే ఎయిటీ నైటీ పర్సెంట్ పిడబ్ల్యూడి వాళ్ళని ఆ ఒక టెన్ పర్సెంట్ మాత్రం నార్మల్ బిలో పోవర్టీ లైన్ అండి వాళ్ళకి ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇస్తారు జస్ట్ త్రీ మంత్స్ ట్రైనింగ్ బోర్డింగ్ లాడ్జింగ్ త్తం ఫ్రీ అండి
ఓహో ఇది ఏంటంటే చాలా బాగుంటదండి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల చాలా యూజ్ ఉంటాదండి పాపం బిలో పావర్టీ లైన్ వాళ్ళక ఏంటంటే టే డబ్బులు పెట్టి ట్రైనింగ్ తీసుకోలేరు
అవును అవును అయితే బిలో పవర్టీ ఉంటారు కదా కొంచెం చదువుకొని ఇప్పుడు ఖాళీగా ఉండి ఎక్కువ ఫీజులు కట్టలేక పెద్ద పెద్ద కాలేజెస్ చదవలేని వాళ్ళకి ఇంకోటి స్కాలర్షిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు
వెరీ గుడ్ గుడ్ గుడ్
ఉం అట్లా ఇయర్లీ వన్స్ ఉంటది
ఓకే
ఉం అట్లా
చాలా మంచి ప్రోగ్రామ్ అండి మరి మీకు మంచి రెస్పాన్స్ ఉందండి మరి డిజెబిలిటీ టే క్యాండిడేట్స్ అంత మందిని తీసుకుంట సారు కదా వాళ్ళకి ఎంత వరకు యూజ్ అవుతుంది అంటారు
ఉన్న ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి గానీ స్కిల్స్ మెయిన్ స్కిల్స్ వలన వాళ్ళు వెళ్ళిన కూడా సెలెక్ట్ కాకపోవడం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నార అంటే మేం డిజబిల్ ఉన్నాం కదా అందుకే మమ్మల్ని తీసుకోవట్లేదు అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ను వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు వాస్తవానికి ఉన్నాయి జాబ్స్
మనకి స్కిల్ లేకుండా అవతలు తీసుకొని వాళ్ళ కంపెనీ వాళ్ళు చెడగొట్టుకోలేరు కదా సో వీళ్ళు స్కి చూస్తే చాలా బాగుంటుంది మరి వీళ్ళ
స్ అంటే కనీసం మనకు ఎట్లా ఉంటాయింటే డిజబిలిటీ వాళ్ళకి బేసిక్ ఇంటర్వ్యూ లో అడిగిన వాటికి మీ ప్రశ్నకు నా సమాధానం అన్నట్లు అడిగిన ఇప్పుడు వీళ్లు రియాక్ట్ ఇచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుది అంతే మినిమం అంటే టది బయట ఫోర్ రౌండ్స్ ఉంటే ఇక్కడ టూ రౌండ్స్ తో అయిపోతది
మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఫిల్టర్ అయిపోయి టూ రౌండ్స్ కే మికి జాబ్ వచ్చేస్తుంది అనమాట
ఇంకోటి ఏమంటారంటే వీళ్ళు నాకు స్కిల్ బాగుంది నాకు పదిహేను వేలకి నేం చేయను పన్నెండు వేలకి నేం చేయను నాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలి అదొకటి పెట్టుకుంటున్నారు ఎందుకంటే కోవిడ్ ప్యాండమిక్ లో అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా అదే దృష్టిలో పెట్టుకొని అదే రిపీట్ చేస్తున్నారు అది ఎంత వరకు అందరికిీ ప్రొవైడ్ చేయలేరు కదా
అసలు మనకి చెయ్యాలి మనం ఇంటి డిపెండెంట్ గా బతకాలి అనే ఉద్దేశం ఎవరికి ఉన్నా సరే ఎ ఎంత వచ్చినా జాబు శాలరీ ఎంత వచ్చినా ఎంత చిన్న జాబ్ అయినా వెళ్తారు చ్ మన మైండ్ సెట్ ని మనం మార్చుకోవాలన్నట్టు ఫస్ట్ అలాంటి ఉన్న వాళ్ళకి
అలానే కంపెనీ హెచ్ ఆర్లు కూడా మళ్ళీ ఏమంటున్నారుంటే అసూరెన్స్ ఇస్తున్నారు మీరు చెయ్యండి సిక్స్ మంత్స్ మేము ఆన్లైన్ తీసుకుంటాం తర్వాత ఆఫ్ రోలు ఇచ్చి ఈఎస్ఐపిఎఫ్ ఏ బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ మేము ఇస్తాం కానీ ఈ సిక్స్ మంత్స్ మీరు నేర్చుకుంటా కూడా మేము జాబ్ ఇస్తున్నాము మా పేమెంట్ కూడా చేస్తున్నాం శాలరీ అని అంటున్నారు కానీ వీళ్ళు అగ్రీ అవ్వట్లేదు నాకు ట్వంటీ కావాలి ట్వంటీ ఫైవ్ కావాలి హాస్ బిల్ ఉంది బయట నేను అది చూసుకోవాలి ఇది చూసుకోవాల అని అంటారు
అసలు ఏమి లేని దానికంటే చక్కగా నేర్పిచ్చి డబ్బులు ఇస్తున్నారంటే అసలు కళ్ళ అద్దుకొని జాయిన్ అయిపోవచ్చండి
అది వాళ్ళలో ఉన్న నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఏం లేదు మాకు ఇట్లా ఉన్నాం మాకు అట్లా చేస్తున్నారు ఇట్లాగా కానీ ఇప్పటి వరకు అయితే నాకు వచ్చిన వాటిలో ది బెస్టు ఓపెనింగ్ అయితే రీసెంట్లీ వచ్చింది లాస్ట్ వీక్ వాయిస్ ప్రోసెస్ ఫర్ బ్లైండ్ పీపుల్ కి అసలు బ్లైండ్ పీపుల్ పిప్పుల్ కి నేను ఈ సర్వీస్ స్టార్ట్ చేయబట్టి టూ త్రీ ఇయర్స్ అవుతుంది అసలు ఒక్కది జేడీ కూడా రాలేదు వచ్చినాయి బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి వచ్చినాయి ఇదేంటంటే ఫ్రెషర్స్ ను కూడా తీసు కుంటారు హండ్రెడ్ పర్సెంట్ బ్లైండ్ వాళ్ళు కూడా వాయిస్ ప్రాసెస్ ఇది బ్యాంకింగ్ ప్రాసెస్ లో చేసేది ఈ వర్క్
అసలా ఇలా వాయిస్ ప్రాసెస్ అనేది చాలా మంచి జాబ్ అండి మనం అనుకుంటాం గాని నాకు తెలిసినంత వరకు అయితే పెద్ద పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ వాయిస్ ప్రసెస్ క బిపిఓన్ పేరు పెట్టుకొని ఓల్డ్ లక్షలో శాలరీలు ఇస్తున్నారు
ఏ పెద్ద జాబ్ కైనా కమ్యూనికేషన్ బేస్ అవుతుది ఇది ఇది చేయడం వల్ల
అస్సలు మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఉన్నారో వదులుకున్న వాళ్ళ అందరు కూడా అసలు ఇం ఇకా వీళ్ళకి దొరకదన్నట్టే చాలా బాగా చెప్పారు దీని గురించి
తోడు ఇంకోటి ఏమొచ్చిందంటే ఇది లైక్ డేటా వెరిఫికేషన్ అన్నమాట ఇప్పుడు బ్యాంకుల కి మనం లోన్లు అప్లై చేస్తాం అవునా ఆ ఇప్పుడు అవన్నీ ఏంటి వీళ్ళు కరెక్టా కాదా అనేసి సి కే వై సి చేస్తారు కదా అవి ఈ కేవైసీ రిపోర్ట్లను కూడా ఈ డెఫ్ అండ్ డెమ్ కి వాయిస్ రాదు అవున వినపడదు అలాంటి వాళ్ళే ఏం చేస్తారు డేటా ఎంట్రీ వర్క్ లాగా ఇది
వీళ్ళకి ఆ ఓకే వీళ్ళకి ఏదైతే బాగా పని చేస్త దానికి చేసే వర్కు వీళ్ళకి కళ్ళు బాగా పని చేస్తాయి కాబట్టి
ఓ సో ఇది ఈజీ అవుతుది ఇంకా నార్మల్ పీపుల్ పిప్పులు కూడా వస్తాయండి మంచి మంచి జేడీలు ఎలా వస్తాయంటే ఇప్పుడు కొన్ని వేర్ హౌస్ లో ఏంటంటే సెవెంటీన్ టు ట్వంటీ వన్ కే ఉంటాది నైన్ అవర్స్ ఉంటాది ఎయిట్ టు నైన్ అవర్స్ ఉంట ప్రతి షిఫ్ట్స్ ఉంటాయి అలానే కొన్ని కంపెనీలు ఏంటంటే ఫార్మసీ వైపు అయితే అయితే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చేసి థర్టీన్ ఫోర్టీన్ కే ఇస్తారు అట్లా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నాయి
అయితే అసలయితే జాబ్స్ అయితే ఉన్నాయి మీరు చెప్పిన దాన్ని బట్టి వింటుంటే జాబ్స్ ఉన్నాయి కగాని చేసే వాళ్ళే కరువైపోయారు అంటే అమౌంట్ కొంచెం తక్కువ
ఇక్కడ మ్యాన్ పవర్ అనే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే వీళ్ళు క్యాండేట్స్ మాకు వైట్ కాలర్ కావాలి మాకు స్కిల్ లేకపోయినా మేము ఏసీ లో చేస్తాం అట్లా ఇట్లా అని అంటారు ఇదే చెయలేని వాళ్ళు అదేం చేస్తారు వెళ్ళి ఆ హార్డ్ అంటే చేస్తేనే కదా తర్వాత సాఫ్ట్ కి వెళ్తే ఈజీ అవుతది
ఏదైనా చేస్తా ఉంటేనే కదా మనకి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేది చిన్నదో పెద్దద ముందు చేస్తే చేస్తూ నేర్చుకుంటానే కదా ఇంకొక మెట్ట ఎక్కగలిగేది
ఏంటి మాకు లేబర్ వర్కులు చూపిస్ న్నారు అలా ఇలా అని అంటున్నారు ఏదైనా కష్టమే ఏదైనా కడుపు తిప్పల కోసమే కదా
పని అంటేనే కష్టపడి చేసేది కదా అది ఆలోచించాలిగా పని అంటేనే మనం కష్టపడి చేసేదనే పని అంటాము
మ్ చతకాని వాళ్ళకి నా చేతనయిన వాళ్ళకి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లే కావాలి కొంచెం వెళ్ళగలిగే వాళ్ళకి కూడా ఆ యొక్క ఏమంటారు వెళ్ళటానికి ముందు స్టెప్ వేయట్లేదు
అది అలవాటు పడిపోయారండి ఏముంది స్మార్ట్ ఫోన్లు వచ్చేసి చక్కగా ఏముంది నాలుగు రీల్స్ చేసేసుకొని చూసేసుకుంటే అయిపోతుంది నాలుగు చాటింగ్లు చేసుకుంటే అయిపోతుంది దట్టు ఏంటంటే వీళ్ళకి పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా మన రెండు ఏ పి న్ తెలంగాణలో ఇక వీళ్ళ ఖర్చులు వెళ్ళిపోతున్నాయి ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు
అదీ అదేంటంటే నేమొ కొన్నిటికి అగ్రిీ చేయ్యను ఎందుకంటే విఆర్ ద డిజబిలిటీ వ ఆర్ ఓన్లీ ఫర్ స్టాండింగ్ దేర్ ఓన్ లింగ్స్ కదా నాట్ డిపెండెంట్ అదర్స్ రైట్ ఇట్స్ ఆ టెంపరీ టెంపరరీ సొల్యూషన్ కదండి ఇది పర్మనెంట్ సొల్యూషన్ కోసం వీళ్ళు చూడట్లేదు
నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేను ఇండిపెండెంట్ గా బతకాలి నా కష్టంతోనే నేను బతక్ ాలి అనే మోటివేషన్ వాళ్ళకి ఏప్పుడైతే వస్తుందో
అబ్బే అది ఏం లేదు నేను మాట్లాడుతా ఉంటాను కదా అ ట్రోయింగ్ వేరి ప్రౌడ్లీ అనమాట ఎట్లాగంటే ఒకవేళ మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఎలా చేస్తున్నారంటే ఎదురు హెచ్ఆర్ కి క్వశ్చన్స్ వేస్తున్నారు
అంటే వాళ్ళకి ఏమంటారు ప్రొఫెషనల్ గా ఎలా మాట్ ట్లాడాలో తెలియట్లేదు ఎక్కడికన్నా ఎళ్ంత ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలియట్లేదనమాట
ఇప్పుడు ఒక సామెత ఉంది పూర్తిగా తెలిసిన వారితో ఉన్నా మాట్లాడాలి అసలు తెలియని వాతోన్నట్టయినా మాట్లాడొచ్చు ఆటు ఇటు కాని వాళ్ళతోటి ఏం మాట్లాడతాం ఎడ్డమంటే తెడ్డమనే అన్
అనుకున్న అవును
ఇప్పుడు అది రిపీట్ అవుతుంది వీళ్ళు కొన్ని కొన్ని నేర్చుకోవాలి ఇప్పుడు ఎందుకు ట్రైనింగ్ పెట్టారంటే ఇప్పుడు నార్మల్ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే ఇన్ అవర్స్ కూర్చోగలరా లేరా ఇన్ అవర్స్ వీళ్ళ మైండ్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అనేసి వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి డిసిప్లిన్ టైమ్ సెన్స్ ఒక ఇప్పుడు మనము డెలివరీ చేసేది నాది ఒక నాలెడ్జ్ ఉంటది ఇంకొకళది ఇంకొక నాలెడ్జ్ ఉంటది అవునా అలా షేర్ చేసుకోవచ్చు ఎలా మాట్లాడాలి నలుగురితో వెళ్ళినప్పుడు నలుగురితో ఉన్నప్పుడు ఎట్లాగా అనేది
వీళ్ళకి ఈ ఓవర్ కాన్ డెన్స్ అనేది బాగా బిల్డప్ అయిపోయి ఉండుంటదండి మైండ్ లో ఇప్పుడి వరకు
మ్ అది ప్రమాదమే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉ ఆ ఏమంటారు అతి వినియం దూర్త లక్షష్మం అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్. కుంటూ వాళ్ళకి వాళ్ళే ఇంకా వాళ్ళు ఆఫర్స్ వచ్చినా కూడా ఇంక ఇలానే దగలపడతాయ్.
ఇది వేస్ట్ అ వాళ్ళు చాలా వేస్ట్ చేసేసుకుంటున్నారండి ఇది మీరు చెప్. ప్పిని అయితే చాలా మంచి ఆఫ్.
ఒకప్పుడు థర్టీ ఫైవ్ అనేవాళ్ళ అండి ఈ మధ్య థర్. టి ట్వంటీ ఎయిట్ ఎయిటే అంటున్నారు. ఎందుకు అంటే చెయట్లేదు నేను అడిగినాను కదా నాకు. డిఫరెంట్ డిఫరెంట్ హెచ్ఆర్లు కనెక్ట్ అవుతారు. చేయట్లేదు మేడం థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా వర్క్ చేయట్లేదు నాకు ట్వంటీ ఎయిట్ లాస్ట్. అని అంటున్నారు.
ఇంకా ఏదేమైనా కూడా వాళ్ళ మైండ్ సెట్ మారినంత వరకు పెద్ద పెద్ద ఉద్యోగాలు తీస్. కొ ఇచ్చినా కూడా వాళ్ళు ఇలాగే అంటారు ఇంతేనా అంతేనా అంటారు.
ఇంకోటి చేయడానికి అవకాశం రాదు కదా ఇప్పుడు. ఎవరికైతే ఏజెస్ థర్టీ ఫైవ్ దాటిని వాళ్ళు విల్లింగ్ గా ఉన్నారు ఏది. పోస్ట్ చేసిన వెంటనే రియాక్ట్ అవుతారు.
కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు.
ఎలిజిబిలిటీ లేదు వాళ్ళ యొక్క ప్యాషన్ వాళ్ళ ఇంటెన్షన్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎంత ఆతృత ఉంటుదో అయ్యో మాకి ఇస్తే మేం చేస్తాం కదా. మాకు కూడా ఇవ్వచ్చు కదా మాకు కూడా అవకాశం ఉన్నా అది మన చేతిలో కాదు కదా. క్లయింట్ ఏమంటాడు నాకు యాక్టివ్ గా ఉండాలి. ఏజ్ చిన్నవైన అయిన వాళ్ళే చేస్తారు. నాకు స్కిల్ కూడా వాళ్ళే చూపించాలి వాళ్ళయితేనే మంచిదా అని అంటారు వాళ్ళు. వాళ్ళ రిక్వైర్మెంట్ కె వీళ్ళు వెళ్ళాలి వెళ్లరు.
ఇప్పుడు వీళ్ళు థర్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత ఇ పెడతా ఉంటారు. నాక్ కావాలి నాకు కూడా కావాలి అని.
ఆ. అది తెలుసుకోవాలండి మనము కొంతమందును చూసి నేర్చుకుంటారు. కొంతమంది ఏమంటారు. ఆ ప్రాక్టికల్ గా తీసుకుంటారు కొంతమంది థిరాటికల్ గా తీసుకుంటారు.
ఏదైనా లైఫ్ లో అనేది సీరియస్ గా తీసుకోవాలి ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గానే బతకాలి. నేను కూడా సాయి ఏదో ఒకటి. ఫ్యామిలీకొ లేదా నా పర్సనల్ గాని నేను ఏదో కూడా చేసుకుంటే బావుంటదన్న ఓకేనండి.
అండి.
ఓకేనండి బాగా మాట్లాడారు బాగా చెప్పారు దీని గురించి.
ఉ ఓకే అండి థ్యాంక్ యూ.